హలో బగున్నావా
హలో
బాగున్నావా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్న ఎక్కడున్నవ్
నేనా ఉప్పల్
ఆహా అవునా ఇప్పుడు ఎందుకు అక్కడ వెళ్ళినవ్
నార్మల్గా ఒచ్చినం
అవునా ఆహా ఏమన్నా షాపింగ్ ఏమైనా చేస్తరా
లేదు ఊరికనే వచ్చినా టైంపాస్
టైం పాస్ అయిత లేదా నీకు ఎందుకనీ చదుకుంటలేవా గడ్డిగ మాట్లాడు ఇనిపించట్లే హూ మంచిగ ప్రిపేర్ అయిందంటన మరి అక్క
అ
అక్క మంచిగా ప్రిపేర్ అయిందంటనా
ఆ నార్మల్ ఓకే
ఇప్పుడేం ఎగ్జాము
ఇప్పుడా రైల్వే దార్ ఆర్ బి
అహా రైల్వే దా
ఆ
అందులో రోజు ఏమేమి ఉన్నాయి
తెలీదు ఏం అడగాలే ఊరికే ఆమెకి ఇంట్రెస్ట్ లేదా రాస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం రా యత్లేదంట ఈమోక రాస్తుంది
ఆ అదే అదే అది మళ్ళీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా
అవునంటా యుట్యూబ్ అవునంటగా
ఆ ఇలా సలు మళ్ళీ మళ్ళ బడ్క పాలా
అదేగా మళ్ళీ ఏమి రివ్యూ అయిపోయిందిక ఇంకా లాస్ట్ అవుట్ పుట్ చూపించినాముగా
అదే కదా అయి
మళ్ళా చేయాలంట అదే టువెల్వ్ కి రివ్యూ అంటా
హ్
ఫైనల్ అవుట్ పుట్ అయిపోయి
ఈనా‌ ఆయనకి జబ్ అంతనేమో ఆ నేను చేస్తా రేపు చేస్తా అని అన్నాడు అన్న తర్వాత అది పిడిఎఫ్ లో ఉంది ఓడ్లా కన్వర్ట్ చేసి పెట్టు పిడిఎఫ్ ఉంటే చేయనికి రాదు అంట అంటే మాకు నాకు తెలవనట్టు
ఆహా ఓకే నిలేష్
ఆఆ బే